తీసుకోన్ర్ర
ఏం లే కాలి.
తిన్నరారా.
ఆహ్ తిన్నం. మీరు తిన్నారా.
తిన్లేదురా ఇంకా. పండగ పని చేస్తానం మేము.
అవునా. ఏం కూర
మాది ఈ రోజు టిఫిన్ చేసింది. మా మమ్మీ
ఆహ్ హా! ఏం టిఫిని.
ఇద్లీల్ చేసింది.
అవునా. పండగ పని అయిపోయిందా.
అయిపోలే ఈ రోజే స్టార్ట్ చేసిన్నాం.
ఆహ్ హా ఏం చెత్తనవ్
నేనా ఏం లేదు నేను ఖాళీనే కూర్చున్నా. ఇప్పుడే మా అక్క వాళ్ళ పక్క బట్టలు పిండే. సి స్లప్ మీదెండేషిరు.
ఆహా మీర్ బిండేయరా.
మేం పిండేస్తాం. ఇగా వాళ్ళ ఈ రోజు అయిన్నాంక మా రేపు ఏస్తాం మేము. రేపన్న ఏలుండన్న అయితది. వాళ్ళు రేప్ ఉప్పలమని పెట్టుకుంటారు.
అవునా
ఆహ్ వాళ్ళ ఏంగేసిరిగా. మళ్ళీ ఇగ మా స్లప్ మీద అన్ని పట్టవ్ వాళ్ళ చాలా ఉంటాయి.
మీరెప్పుడు బిండి ఏత్తరు.
మేము రేపన్న ఎల్లుండన్న పిడేస్తాం. ఇగ వాళ్ళ అయిపోయినై. అై వెంది
ఆ
మీ పని అయిపోయిందా దులుపలేదిల్లు దుల్పాలిగా పక్క బట్లు పిండేస్తే ఇల్లు దులుపుతాం
అవునా
ఆ మీది అయిపోయిందా పనీ
మాదయిపోలే మేం శనివారం స్టార్ట్ జేతం
శనివారం స్టార్ట్ చేస్తరా
మా అమ్మని అడుగుతా ఇయాల పొద్దటిలి శనివారం దు ఇల్లు దులుపుదురు పొదటిల్ పక్కబట్టలు వెళ్ళ వింటాలు అలా ఆ
మేమిక మేము అది శుక్రవారం అంటే కాదు ఇక శనివారం కూడా కాదు ఆదివారం చేస్తాం ఇక మళ్ళా ఆదివారం చేస్తనే అయితది లేకపోతే మళ్ళా సోమవారం ఇక పక్క మామయ్యా వాళ్ళ ఇళ్లలోకి వస్తారట ఆడికి పోవాలి వరుసగా పండుగలే ఉన్నాయి న అదే ఆలోచిస్తున్నాం హ
అ శనివారం పిండుతం
ఉ హ్ మది రాదులే మది కుదరదు మాకు చుట్టాలు ఉంటారు అందరు మా అక్క వాల్లింటికి వచ్చినోళ్ళందరు ఈడకి వస్తరు
అవునా
ఆ ఏమయింది మీ అక్కకు మీ మామయ్య కూతురు మ్యాచ్
ఏమో మరి ఇయాల చూడ్ చూసుకోవడానికి వత్తా వస్తారు అని చెప్పి అన్నరు మా అమ్మ మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇయాలనట వాళ్ళు వస్తరట అని చెప్పింది ఆ
మరి వాళ్ళు ఓకే అన్నరా అబ్బాయి వాళ్ళు
వాళ్ళు ఓకే అంటారు కానీ అబ్బాయి మంచోడా కాదా అని డౌట్ తోటి మా నాన్న వద్దు అంటాండు
అవునా అది కూడా కరెక్టేగా తెలుసుకున్నా ఇక్క చెయ్యాలి కదా
ఆ
ఆల్రెడీ ఒకసారి మ్యాచ్ అయిమ్దన్నారు మ్యారేజ్
అవును
అ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ మీదికే వస్తది కదా
వాళ్ళ మేన మాగు నచ్చిందంట అబ్బాయి
ఆహో వాళ్ళకు ఓకే ఇదో మనం మీరు మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని చూసుకోమని చెప్పాలి
ఆ ఒక వాళ్ళకి నచ్చినప్పుడు మనమేం జేతం
అంతేలే మరి కనుక్కోలే ఏదా డ్రైవర్స్ వచ్చినాయి రాలేదా అబ్బాయి ఎట్లాంటాడని
ఆ అబ్బాయికి చెన్నైలు వచ్చినాయంటగాని ఇక్కడ రాలేదంట
అవునా ఏమో మా సైడ్ కూడా వచ్చి అమ్మ అడిగింది మా తాతలు ఇంటికొచ్చి అడుగుతే అ అబ్బాయి మంచిడే అని చెప్పిండు
అబ్బాయికి చెన్నైల చెన్నైల ఉండివా వచ్చినాయి కాని ఇక్కడ మన స్టేట్ నుంచి అయితే రాలేదంటే ఇంకా అమ్మాయికి మూడు తులాలు నాలుగు తులాలు బంగారం గటీయాలంట
అవునా ఏమ అ మర్మదార్ దగ్గర కొ వచ్చి అడిగితే మంచోళ్ళే వాళ్ళు అని చెప్పండు మంచి వాళ్ళే అని చెప్పిండు అబ్బాయికి డైవర్స్ వచ్చినట్టటు మరి అబ్బాయి స్కూల్ చెప్పడానికి ఓతడని అన్నాడు
అదే సంబంధం మే
అవునా అయితే అడిగితే స్కూల్ చెప్తాడు మనిషి అబ్బాయి వాళ్ళ తమ్ముడు స్ట్రోక్ వచ్చి చనిపోడు అంట అని చెప్పిండు
అవునా
ఆ
ఏమ మర